హలో ఏం చేస్తున్నావు ఏమి లేదు పెళ్లి ఉండె కదా మా తమ్ముడిది వెళ్ళి వచ్చాము, వారం రోజులున్నాము. అవునా అప్పుడు చెప్పావు కదా, ఎలా జరిగింది పెళ్ళి. ఏమేమి చేసారు ఆ షాపింగ్ ఎలా చేస్ సారు బ ట్టలు అన్నీ కొన్నారా, అందరికీ చీరలు తీసుకోవాలి.
అవును మీకు బాగానే తెలిసు. చీరలు తీసుకున్నాము, అందరికి బా చాలా బట్టలు అయితే చాలా వరకు తీసుకున్నాము. ఒక లక్ష రూపాయలు వరకు అయ్యాయి బట్టలు ఆ ఇంకా తమ్ముడికి చైను ఉంగరము ఇవి తీసుకున్నారు అమ్మాయి వాళ్ళు, అమ్మాయి వాళ్ళకేమో అమ్మాయికేమో రింగు ఒకటి తీసుకున్నాము.
అవునా ఎన్ని తులాలు ఎంత అయింది.
మొత్తం వచ్చేసి ఒక లక్ష రూపాయలు దాకా అయ్యింది, ఆ లక్ష ఇరవై వేలు దాకా అయింది కానీ అమ్మాయి వాళ్ళు ఏంటో మరి పదివేలే ఇచ్చారు. ఎక్కువ ఏమీ పెట్ట ఫుడ్ ఐటమ్స్
అవునా ఇంకా ఏం తీసుకున్నారు.
మాకి ఏమి తీస్ కొలేదు నాకు మాములు తా బ ట్టలు ఒకటే తీసుకున్నారు, పిల్లలకి కూడా తీసుకున్నారు.
మరి అవి ఎన్ని హ్మ్ పెళ్లికి రెండో రోజు జరగబోయే ఫంక్షన్ షన్కి రెండింటికిీ తీసుకున్నావా
ఆ అవును రెండు రోజులకి సరి కూడా తీసుకున్నాము. ఆ పెళ్ళిలో అయితే ఇంకా అది ఏమంటారు బందరు వెళ్ళారు, అక్క వాళ్ళు బందరు వెళ్ళి ఆ ఇవి మెడలో వేసుకునేవి, చెవులకు పెట్టుకునేవి అన్ని చాలా తెచ్చారు అక్క వాళ్ళు నాకు.
అసలు కూడ నేను వెళ్ళలేదు, నా కోసం కూడా చాలా తెచ్చారు. అవునా మరి ఇంకా ఎవరెవరిని పిలి చారు ఆ మన మన టీచర్స్ ని పిలిచారా సింగరాపాలెం మన స్కూల్ టీచర్స్ ని
ఆ పిలిచారు స్కూల్ టీచర్ ని పిలిస్తే ఎవరు రాలేదు, కానీ మన హిందీ సార్ ఉన్నారు కదా సలాం సారు ఆ సారు మాత్రం పెళ్లి రోజు వచ్చారు. అది కూడా ఆ ఎలా క్యాబ్ బుక్ చూస్కోని ఈ మ్యాపెట్టుకోని తెలుసుకుంటూ అలా వచ్చారట పాపం ఎలాగో అలాగ ఎండన పడి కష్టపడి వచ్చారు పెళ్ళికైతే
రోజు ఉంది ఇంట్లో ఫంక్షన్ కదా ఆ రోజు పిలవకపోయార ఆ రోజు రాలేదా మీ ఇంటి కి వచ్చేవారు కదా ఇంటికి మా ఇంటికి రండి అని
ఆ రెండో రోజూ వస్తా ట్రై చేస్తా అని చెప్పారు కానీ రాలేదు ఆ సరేలే ట్రై చేస్తార మరి కానీ రాలేదు ఇంకా చూసాము కానీ రాలేదు
అవునా ఇంకా మనోజ మేడం కానీ మన టీచర్స్ ఇంకా ఎవరు రాలేదా
లేదు రాలేదు. నువ్ వస్తే బా బావుండేది గదా పెళ్ళికి పిలిచా నువ్ ఎందుకు రాలేదు
నాకు కొంచెం పని పడి నేను రాలేదు. పోయాను రాలేదు నేను మా వారు కూడా వెళ్ళమనే చెప్పారు. కానీ సర్లే అని వెళ్ళలేదు మేము ఇంక
పెళ్ళిలో అయితే మేము ఇంకా అవి కోలాటం తెప్పించాము. కానీ ఆ కోలాటం వేద్దాము అనుకున్నాము. మేము అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఇంకా పెద్దక్క వాళ్ళ పాప అయితే డ్యాన్స్ బాగా చేస్తుంది. తను కోలాటం మాకు నేర్పిస్తా అన్నది. ఆ సరేలే అని మేము తెప్పించాము కోలాటం కర్రలు తెప్పించాము.
లేదా ఏంటి ఏదో వెయ్యనట్టుగా మాట్లాడుతున్నావు మరి
వెయ్యలేదు ఎందుకో అం కోలాటం ఆ వేద్దాము అనుకున్నాము. కాని మాకు అసలు ఎక్కడ సమయం కుదరనే లేదు. ఎవరో ఒకరు ఎవరో ఒకరు చుట్టాలన్నాక చాలా మంది డిఫరెన్స్ టీచర్లు ఆ అందరూ వస్తారు కదా అందరిని పలకరించడమే సరి.
అవునా జనం ఎక్కువగానే ఉం రా ఎక్కువగానే వచ్చారా మీ చుట్టాలు కానీ మీ ఆ బంధువులు కానీ మీ ఆ ఇంకా టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలా మంది వచ్చారా
అవును చాలా మంది వచ్చారు మేము దాదాపుగా పిలిచాము ఎవరో ఒక కొరి కొద్దిమంది మాత్ మాత్రమే రాలేదు కానీ మిగతా అందరూ బాగానే వచ్చారు
ఆ ఇదిగో మంచిగా అయితే బాగా జరిగిందన్నమాట పెళ్ళి ఆ అవును
హ
హ్మ్ అవును కాని ఇంతకీ ఎలా రెడీ చేశారు మరి పెళ్లికూతురుని పెళ్లికొడుకుని ఎలా రెడీ చేశారు
చాలా బాగా రెడీ చేసాము చూడడానికి చాలా అద్భుతంగా కనిపించారు ఇద్దరు అందంగా
అవునా ఇంకా చాలా చాలా అడగాలని ఉంది ఆ పెళ్ళికి నేను చాలా చాలా చాలా అడగాలి అనీ ఉండి పెళ్ళికి వచ్చినట్టయితే చూసేదాన్ని మీ అమ్మ వాళ్ళని మీ అక్క వాళ్ళని పిల్లలని అందరినీ చూసేదాన్ని పలకలిచ్చేదాన్ని
ఆ వచ్చినట్లయితే బాగుండేది ఆ కానీ అసలు మేమైతే రెడీ అవ్వడానికి మాకు సమయమే దొరకలేదు ఎవరు ఒకరు రావడము బయటికి రాని పిల్లలు పిలవడము వాళ్ళని పలకరించాలి వీళ్ళని పలకరించాలి అని బయటకి పిలవడము అదే సరిపోయింది అసలు ఏంటో అంతా హడావిడిగా అయిపోయినట్టుగా అయిపోయింది
హడావిడి ఉండకుండా ముందే ఆ ఒక ప్రణాళిక పెట్టుకోవాల్సింది మీరు
ఆ నువ్వు చెప్పింది నిజమే ప్రణాళిక పెట్టి ఎకుమీ ఆ పెళ్ళి మొదలు పెట్టి చూస్తున్నట్లయితే బాగుండేది కానీ అసలు ఎక్కడా ఐదు రోజుల ముందు నుంచి పని పని ఇంట్లో అంతా పనే పని ఆ బ అక్క వాళ్లేమో బయటకి వెళ్ళడము షాపింగ్లకి బట్టలు తీసుకోవాలి అని వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఇంట్లో పని నేను చూస్తున్నాను
ఇంకా అమ్మ వాళ్లు కూడా వెళ్ళారు ఆ ఆ మరి కార్డ్స్ ఇవ్వడానికి ఎవరు వెళ్ళారు
సో ఇవ్వడానికి నాన్న వెళ్లాడు అంత కార్డులు పంచారు ఆ ఓం ఆ అది ఇంకా అందరికీ ఏదో ఒక పని అందరి ఏదో ఒక పనిలోనే ఉన్నారు ఆ ఎవరు ఖాళీగా లేరు పిల్లలు కూడా బాగానే చూశారు
అవునా ఆయన పిల్లలు అందరు పెద్దవాళ్లు అయిపోయారు కదా ఆ వాళ్లు బాగానే చేసుకొని ఉంటారు ఆ
అబ్బా ఎంతా ఓపిక చేసి ఉన్నారా పిల్లలు ఉన్నా ముఖ్యంగా చెప్పాలంటే అక్క వాళ్ళ పాప ఆ చిన్న కొడుకునైతే ఎంత బాగా చూసుకుందో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం తనకి అన్నం పెటా డమో ఏదైనా ఆ బయటికి వెళ్తే నీ పనిచ్ చూసుకోవడము క్లీన్ చేసుకోవడము శుభ్రంగా ఉంచుకుంటా
అవునా ఆ పాప చాలా పెద్దగా అయిపోయింది అంతా చూసుకుంటుందా నీకైతే పని లేకుండా అయిందన్నమాట పిల్లల్ని చూసుకోవడం ఒకటి తప్పు చెప్పిందన్నమాట
అవును అబ్బా అదొకటి మాత్రం తప్పింది అంతా బాగానే జరిగింది ఇంకా నేను నా హైదరాబాద్ ఫ్రెండ్స్ ని కాడా పిలిచాను నా స్నేహితు స్నేహితులని పిలిచాను హైదరాబాద్ లో ఉన్నారు కొంతమంది స్నేహితులు వాళ్ళందరికీ. ఫోన్ చేశాను వాళ్ళందరికీ కార్డులు పంపిచ్చాను వాలందర్నీ పిలిచాను కానీ ఎవర్ రాలేదు పెళ్లి కే స
ఎందుకో ఏంటో ఒక్కరు కూడా రాకపోవడం ఏంది ఒకరి ఇద్దరు రాకపోవడం అంటే కారణాలు ఉండొచ్చు అందరు రాకపోవడం ఏంది నీ పెళ్ళికి కూడా రాలేదు కదా
మ్ కదా మరి రావాలి పెళ్ళి కైనా వస్తారేమో అని నేను పిలిచాను కానీ ఒక్కలు కూడా రాలేదు నాకు అదే కొంచెం బాధగా అనిపించింది.
సరేలే ఏం చేస్తాము ఇంకా బాధపడకు ఆ ఈసారి ఏదైనా ఉంటే చూద్దాం లేదంటే నువ్వే వెళ్ళి అందరినీ కలువు ఒ ఒకసారి మళ్ళీ కలిసినట్టుగా చూసినట్టుగా మాట్లాడినట్టుగా ఉంటుంది కదా.
నేను అదే అనుకుంటున్నాను వెళ్ళాలి ఈ ఎండాకాలము నా వారికి చెప్తున్నాను ఆ వెళ్దాం ఈ సారి మస్త్ ఎప్పుడైనా కలిసినట్టుగా ఉంటుంది మరియు ఆ సని పంపించినట్టుగా పలకరించినట్టుగా ఉంటుంది. అ
మరి ఏమన్నారు మీ మీ వారు
ఇంకా ఏమంటారు సరేలే కానీ నాకు సెలవులు ఉ ఉండాలి కదా సెలవు చూసుకొని వెళ్దామని చెప్పారు
అలాగే వెళ్ళి రండి మీకు కూడా బస్సు ఫ్రీనే కదా కాబట్టి వెళ్ళి రావచ్చు
అవునబ్బా సరే మరి ఇంకా ఆ టిఫిన్ చేస్తాను ఇడ్లీ చేసాను తినాలి పిల్లలకిి తినపెట్టాలి మరి ఆ
ఆ సరే మరి నేను కూడా మ్ టిఫిన్ తినాలి నేను కూడా ఉంటాను మరి.